సిగ్నల్ సరిగ్గా వోత్తలేదు. గదా
సిగ్నల్ లేదా ఇంతకు ముందు ఏ రూమ్లో ఉన్నావ్ నువ్వు ఆ రూమ్లో వోచ్చి మాట్లాడు నీ వాయిస్ మొత్తం బ్రేక్ అయితుంది. అరేయ్ ఇందాక ఏ రూమ్ల ఉన్నావు ఆ రూమ్ లోకి వో ఆ వాయిస్ బ్రేక్ అయితుంది రా
అవునా బడ్స్ పెట్టుకున్న ఇందాక నార్మల్గా మాట్లాతుండే ఇప్పుడు బడ్స్ పెట్టుకున్న అందుకే కావచ్చు.
ఆ ఉ కావచ్చు మరి మేబి
ఇప్పుడోకేనా
ఆ ఇప్పుడోకే వామ్మో పొద్దన్నించి ఇదే పని అయితుందిగా
అదే
ఫోర్ అయితుంది.
అవున్ గదా నే అసలు టైమే ఇప్పుడెట్లుంది దేలుసా
నేనిప్పుడే చూసిన పొద్దన్నుంచి ఇదే కథ అయితంది. పొద్దన్నించి ఇదే పనయితుంది.
అవును పోద్దన్నించి ఇదేగదా ఒవేల్లా ఎప్పుడు ఫ్రిగా మాట్లాడుకుందాం అన్న ఎదొక సిగ్
కనెక్ట్ అయితలేదు సరిగ్గా వినవడ్తలేదు.
ఇడ మా దగ్గర సిగ్నల్ ప్రాబ్లం అంటవ లేకపోతే ప్రాబ్లెమ్ కావచ్చు.
ఏ ఏం ప్రాబ్లమో మరి సర్వర్ ప్రాబ్లమో సిగ్నల్ ప్రాబ్లమో యూజర్స్ ఎక్ ఎక్కువయ్యేసరికి సరిగా సిగ్నల్ రావట్లే కావచ్చురా
కావచ్చు ఫోను హాంగ్ అవ్వదు. ఆట్లే ఏం ఉండదు.
మరి ఏమైంది మళ్ళీ
ఏమో మరి ఇడ సక్కగా మేబి వాల ఫోన్ ల రీచార్జ్ లేదు ఫోన్ రీచార్జ్ లేకున్నా కావాల్సిన వైఫై మాట్లాడుకోవాల్సిన మాట్లాడుకున్న ఒకటి పై గదా
హ్ పిచ్చెక్కు తది ఇట్లయితే
హ్
చిరాకు లేత్తది గిట్ల చేత్తె
ఆ సక్కగా ఉన్నా ఇంట్రెస్ట్ మూడు ఉచ్చహం అన్ని పోతయ్
అన్నివోతాయి ఇంకోసారి ఫోన్ కూడా మాట్లాడబుద్ది గాదు.
కానీ ఏం చేస్తాం మనం మన చేతిలో ఏం లేదు రా మనం ఏం చేయలేం రా
టుక్ తానే ఇప్పుడెమన్న స్పెషల్స్ వున్నాయ మరి
స్పెషల్స్ ఏమ్ ఉన్నాయిరా ఏం లేవు
తప్పదు గాదా కొంత ఏమైతే పండుగలు బాగా చేస్తారు. ఊర్లల్లో
పండగలు గిండుగలు పబ్బాలు అట్లాంటి స్పెషల్స్ ఏం లేవు మన దగ్గర కాలి తిన్నవా ఉన్నావా ఇంతే కా స్పెషల్స్ చేసుకుంట ఏడు ఉంటాం రా మనం
గన్ని స్పెషల్స్ చెయాలంటే మనతోనీ ఏమైతది మన తోని కాదు మనం చేయలేం
రేపు ఏ సండే కదా స్పెషల్ ఉందా
సండే నథింగ్ స్పెషల్ సండే రోజు నాన్ వెజ్లు ఈన్ వెజ్లు అన్ని తినం మనం
వెజ్ తినవా ఎందుకు అట్లా
సండే తినను మనం కొమరవేల్లీ మళ్ళన్న స్వామి భక్తులం అనమాట ఈ మిగిలిన ఏ దేవుని దేవుత ను మనం నమ్మం ఆనమాట హు
లాస్ట్ మంత్ పోయినట్టున్నవ్ కదా కొమరవెల్లి
ఆ పోతా ఎప్పుడైనా పోతాం మేము
నేను ఎప్పుడు పోలే
ఎప్పుడు పోలేదా
ఎప్పుడు పోలే
కానీ బాగుంటది రా
వీళ్ళు పోతారు కదా మీ చిన్నన్న వాళ్ళు పోతారు కదా
ఆ వాళ్ళు పోతారు
వాళ్ళు రమ్మన్నార మిమ్మల్ని
వాళ్ళా పెద్దమ్మ వాళ్ళు
వాళ్ళ అమ్మకు ఉన్నా దంట కదా దేవుడు
ఆవ్ ఉందట
అర్థం కాలేరా నీ వాయిస్ సరిగ్గా వినబడట్లేదు చిన్నగా వినబడుతుంది మధ్యలో మద్యలో స్ట్రక్ అవితుంది
సిగ్నల్
సిగ్నల్ రాకపోతే పిచ్చ ఎక్కుతది
ఓ
ఇట్లా కాకుండా ఇంతకు ముందుకు వేరేది ఉండేరా లైక్ ఇట్లా న్యూస్ రీడింగ్ లాగా మనం ఏమైనా చూసి చదవాలంతే
ఆ
అది బాగుండేది
సేమ్ దాని కూడా టూ కే మంచిగా ఉండేది అది ఇంకోటి రోబోట్ టాస్క్ ఉంటది అది దానికి థర్టీన్ హండ్రెడ్ ఏమో ఉంటది ఇదే అసలు మస్తు పెద్ద టాస్క్ అయితుంది
ఎం చేస్తావ్ మరి ఏదో ఒకటి
ఏదో ఒకటి చేయాలి బతకడానికి
బతకడమే ఇంపార్టెంట్ కదా
ఏమో బతకడం కష్టంగా ఉంది సో ఇక్కడ ఇంపార్టెంట్
పిచ్చి వట్టినట్టుంది అనుకుంటాండు అలా అన్నా.
పిస్ పర్లేదు కోసేపు బ్రతుకు అంటడు కు కుబేరా డయిలాగు.
హ్ కుబేర ఏయింది మనం కూడా కుబేరలు కావాలఅటనా.
మనం అయితమా కుబేరులం మనకి గట్లాంటివి వస్తయా.
ఎందుకు వత్తయి వాడు ఫస్ట్ ఉన్న కుబేర అయితం మనం తర్వాత ఉన్న కుబేరకాం
ఎం అంతే మనం ఫస్ట్ ఉన్న కుబేరులం
అడుక్కోవ్వాలే అడుక్కో చాతనైతే అడుక్కు తిను. ఏముంది ఏదో ఒకటి ఇగా ఖాళీగా ఉండకుండా ఇ గత్తనే గా చిన్న చిన్న మిషోలో వచ్చినా ట్రెండింగ్స్ కో మింత్రాలో వచ్చిన ట్రెండింగ్ ఖర్చులకో
ఇప్పుడు మీషోలా మనం కూడా ట్రై చేయచ్చంటా కదా ప్రొడక్ట్స్ సెల్లింగ్
ఆ ట్రై చేయొచ్చు నేను చేశేది అప్పుడు. అప్పుడు చేశేదా
నాకు అంత అంటే అంత స్కిల్స్ లేవు స్కిల్స్ ఉంటే నేను చేద్దును.
నేను చేసేది అప్పుడు నువ్వు చేత్తవా చెప్పు నీకు ఇప్పుడు కమిషన్ ఇత్తా. షాప్ ఉంటది మనది ఒక
ఆ అప్పుడు నువ్వు డ్రెస్సెస్ గ్రూప్స్ క్రియేట్ చేసినవ్ కదా.
ఆ
కరెక్టే కరెక్ట్ నాక్కూడా గుర్తుందిలే కానీ
అమెజాన్ లో ఉంటది షాప్ మనదొకటి కలెక్షన్స్ స్టోర్ ఉంటది అమెజాన్ స్టోర్ అప్పుడు ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెట్టి కొన్నా
ఏం చేయాలె మరి అది
ఏం లేదు స్టోర్ లో కొత్త కొత్త స్టాక్ డ్రెస్సెస్ అన్ని వస్తయి. మనం ఆ సేల్ చేసుకోవాలి అంతే. ఆ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పెట్టి కొంటే పాపం అప్పుడు సీజన్ రా అప్పుడు కరోనా ఇప్పుడు అందరి కిఎక్కువ ఇంత స్మార్ట్ ఫోన్ యూజింగ్ మళ్ళా ఇట్లా ఆర్డర్ చేయడం, ఇట్లా ఆర్డర్ చేసికొనుకోవడం అప్పుడు అందరికి తెలియదు. ఇప్పుడు ఆంటీలు, ముసలోళ్ళు కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నరు గాని. నేను షాప్ తీసుకున్నా స్టోర్ తీసుకున్న కొత్తలా ఆ మంచిగనే సే ట్వంటీ ఫైవ్ కి నా ట్వంటీ ఫైవ్ నాకు వచ్చినయి ఇంకొక ఫిఫ్టీ వచ్చినయి.
అవునా గ్రేటే
అప్పుడు మంచిగనే పోయింది కానీ ఇప్పుడు ఎవ్వళు చూడు ఒరుకు మనం ఏదన్నా కొనుక్కున్నామం టే రేటింగ్ చూసి ఎవరెవరుకొన్నరు రివ్యూలు చూద్దాం అంటే అందరు ముస లోల్లే ఉన్నరు ఆ రివ్యూలల్లా.
కదా సేమ్ నేను కూడా తెలుసు ఏదైనా డ్రెస్సులు చూస్తే ఆంటీలు వేసుకుంటారు అవి వేసుకు అసలు కే అంటే వాళ్ళ పర్సనాలిటీ ఎక్కడ ఇక్కడ పర్సనాలిటీ ఎట్లా, ఎట్లా చూసుకోవాలి ఏమానాలసిస్ చేసుకోవాలి. అర్థంమే అయితలేదు.
మొన్న మీ అన్న ఒక డ్రెస్ పెట్టినిండు అది ఆంటీ వేసుకున్నది. చీ గా ముసల్దీ వేసుకున్న డ్రెస్ నేను ఏసుకో వాల్నా అని నేనన్నా.
ఏం చేేస్తాం మరి. ఈ రోజులో వాళ్ళు కూడా జీన్స్లు వేసుకుంటాల్లు అట్లని మనం వేసుకోకుంటా ఉంటమా.
వాళ్ళు జీన్ వాళ్ళు కూడా బ్యాగి ప్యాంట్లు కొనుక్కొని ఎసుకుంటాల్లు.
అట్లేదు ఒక తెలుసా నేను ఇక్కడ షాపింగ్ అని పోయినా ఆమె దాదాపు ఇప్పుడు మా నాన్నమా ఏజ్ ఉంటంది చస్తా పోతే స్ట్రేట్గా ఉంది అంతే మా నాన్నమ్మ కొగిపోయింది ఆమె చక్కగా ఉన్నాయి ఆమె వన్ పీస్ మళ్ళీ అందులోనూ స్లీవ్ లెస్
బహ
వన్ పీస్ వేసుకొని స్లీవ్ లెస్ వేసుకొని హ్యాండ్ బ్యాగ్ వేసుకొని అకోంచసం వెయిట్ చేస్త చూస్తుంది
ఏ ఆయనతో ఎందుకు వేసుకున్నావమ్మా అనపోను
అదేలే అమని చూస్తంటే అమనన్నని చూస్తుంది ఏమన్నా ఎట్లుంటది మా ఇక్కడ అదో పెద్ద గొడవయింది ఎందుకని చెప్పి సైలెంట్ గా వెళ్ళిపోయినండి
వాళ్ళు ఎవరు ఏమనకపోతే బీకి నీళ్ళు కూడా వేసుకుంటారు
అసలునా అంద మారిగా ఏమన్నాంటే మళ్ళా మా డ్రెస్సులు మా ఇష్టం ఎవరు ఎందుకు చెప్తారని కూడా చచ
ఇంకా మూసెళ్డానికి ఏం పోయే కాలం ఇ గ తీసుకోవాలి నాకు అట్లా
తనేసలు శోక్ ఏనా
షాకింగ్ ఏ